హలో
హ్మ్
మీ నీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటిరా?
మాట్లాడు అంటే ఇగ దసరా
దసరానా?
దసరా బాగా మేము అంటే ఎంజాయ్ చేయడానికి గాని, అన్ని ఉంటది దసరాకి
ఆహా అంటే దసరా రోజు ఏం చేస్తారు మరి!?
ఇటుసైడు బతుకమ్మలు అవి ఇవ్వి ఉంటాయి కదా ఇ టెన్ డేస్ దాకా
నైన్ డేస్ బతుకమ్మ చేసే సాక
పూజ చేసుకొని దేవతకి ఆ రోజు దసరా రోజు నైటు అటు రావణాసుని కాలు స్తారు ఇగ అందరు రిలేటివ్స్ వస్తారు కదా ఇక ఇ అన్ని వండుకోవడం తినడం ఇక ఆ రోజు కొంచెం స్పెషల్ ఉంటది మంచిగా
ఆ
కూడా బతుకమ్మ ఆడిన. రోజులు అన్ని ఇగ ఎంజాయ్ చేస్తేనే ఉంటాం డ్యాన్సస్ చేసుకోవడం, గానీ పాడుకోవడం. ఇగ అందరము కలిసి డ్యాన్స్ చేయడం అయ్యి ఇయ్యి ఉంటాయి కదా!
ఉ అంటే అప్పుడు దస్ అం అంటే బతుకమ్మ అది చేసేటప్పుడు నాన్ వెజ్ తినొచ్చా మరి?
తినొద్దు.
తినోద్దా!?
టెండేస్ తినకుండా ఇ బాత్ అది దసరా రోజు మనకి మాములు వేటలు ఉంటాయి కదా.
ఆ
మేకలు మేకలు కాదు ఎమట్రూ గొర్రెలు
ఆ
అవి గా అవి కట్ చేసుకొని అంటే అవి కోస్తారు కోసి అందరం ఎంతమంది ఉంటే అంతమంది ఎసుకొని ఓండుకొని తింటాం ఆ రోజు
ఆహా!
నీకు నీకేమి ఇష్టం?
నాకు ఇష్టమైంది అయితే రంజాన్
రంజాన్ బాగా చేస్తారు ఇప్పుడుంది ట్వంటీ వన్ గదా
ఇప్పుడు ట్వంటీ అంటే మాకు ఈ లాస్ట్ మంత్ త్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది.
ఆ
ఫిబ్రవరి నైన్టీన్ నుంచి స్టార్ట్ అయింది అంటే ఈ థర్టీ డేసు ఆ అంటే అంటే పాజటివ్ ఉంటాం. డైలీ మార్నింగ్ త్రి కి లేసి అ టె బ్రష్ చేసి స్నా
నైట్ తింటారా
ఆ
ఎప్పుడు తింటారు
నైట్ త్రీకి అంటే లేస్తాం లేచిన తర్వాత అంటే ఫ్రెష్ప్ అయిన వాళ్ళు ఫ్రెష్ అంటే ఫ్రెష్ప్ అయ్యి ఆ ఇంకా రెడీ అయి ఇంత తర్వాత అంటే మార్నింగ్ కుకింగ్ చేయాలి కదా కుకింగ్ అన్నం కర్రీస్ చపాతీస్ అట్లా చేసుకున్న తర్వాత మొత్తం ఫోర్ కి సైరన్ అని వస్తది ఫోర్ నుంచి అంటే ఆ టైం సైరన్ స్టార్టింగ్ టైమ్ ఉంటంది మళ్ళీ స్టార్టింగ్ టైం ఫోర్ కి ఉంటది ఎండింగ్ టైమ్ ఏమో ఫైవ్ టెన్ కి అట్లా ఉంటది ఆ వన్ అవర్ లోనే ఫుడ్ తినాలి ఆ వన్ అవర్ లో ఫుడ్ తిని వాటర్ తాగి ఇక ఫైవ్ టెన్ నుంచి ఇక అస్సలు వాటర్ ఇక ఏం తీసుకోద్ది
ఆ
ఇక ఇంకా కంటిన్యూస్ గా ఇక అలానే ఉండాలి స ఎప్పుడంటే మళ అది చేసిన తర్వాత ఫైవ్ థర్టీకిి అట్లా నమాజ్ చదవాలి మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ క మళ్ళీ నమాజ్ చదవాలి ఆ తర్వాత మళ్ళీ ఫోర్ కి చదవాలి పైకి చదవాలి
ఆ
సేవెన్ కి చదవాలి మళ్ళీగా సెవెన్ అప్పుడు సెవెన్ సెవెన్ కాదు సిక్స్ థర్టీకి ఆ రోజా టైమ్ అనేది అయిపోతది అప్పుడు సిక్స్ థర్టీ తర్వాత వాటర్ తాగాలి అంటే వాటరు ఫ్రూట్స్ ఇక ఒక దువా ఉంటది అ దువ్వ చదివి వాటర్ తాగాలి వాటరు జరు ఫ్రూట్స్ అది తాగి చేసిన తర్వాత నమాజ్ చదివిన తర్వాత ఇగ మళ్ళీ ఈ కొంచెం సేపు ఈగ ఏమంటే ఏంచేస్తారంటే కొంతమంది షాపింగ్స్ అట్లా వెళ్తారు ఇక కొంతమంది ఏమంటారు ఏం చేస్తార అంటే మళ్ళీ ఐట్కి నమాజ్ ఉంటది అ నమాజ్ చదివిన తర్వాత మళ్ళీ తరావిస్ అని ఉంటాయి అవి కూడా చదుకుతారు అవి ఒక టూ అవర్స్ అట్లా చదువుతారు
అంటే ఇప్పుడు ఇక డే మొత్తం ఇక నైట్ అయితే ఫ్రూట్స్ తిను నైట్ అయితే ఫ్రూట్స్ తినొచ్చు ఇగా
ఆ నైట్ మార్నింగ్ ఫైవ్ టెన్ నుంచి ఏం తినొద్దు మార్నింగ్ ఫైవ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అందుకే ఏం తినద్దు
ఆ
ఆ సిక్స్ థర్టీ తర్వాత తినాలి
దగ్గు సౌండ్
సిక్స్ థర్టీ తర్వాత వాటర్ అయినా ఫ్రూట్స్ అయినా ఫుడ్ అయినా
అదే సిక్స్ థర్టీ తర్వాత ఎయిట్ అయినా పోవచ్చు
ఆ ఎటైనా వెళ్ళొచ్చు ఎటైనా వెళ్ళొచ్చు షాప్ కు పిక్నిక్ వెళ్ళొచ్చు ఇగ అంటే లేడీస్ ఎక్కువ అంతా చదవరు తరావస్ అని కాకపోతే జెంట్స్ అయితే మసీద్ లో తరావస్ చదువుతారు ఈ షాపింగ్ చేస్తారు మళ్ళీ మార్నింగ్ త్రీ క లేసి మళ్ళీ అంటే ఈ ఫెస్టివల్ కి ఎట్లా ఉంటాయిగా కొంతమంది మజీత్ మజీత్ ఉంటాయి కదా ఆ మజిద్లలో అ టె ఈ ఇఫ్తాయి అంటే సహరి కోసం అక్కడ కూడా వాళ్ళు దావత్లు అవి ఇస్తారు
ఔనవును
కొంతమంది ఇంట్లో ఇగా ఎవరైనా లేకపోతేనా లేకపోతే ఇంట్లో తినబుద్ధి కాకపోతే కానప్పుడు అక్కడైతే చాలా మంది ఉంటారు మజీద్ లల్లో ఇంకా అక్కడ బిర్యానీసు ఫిష్ కరీస్ అట్లాగా ఏమైనా స్పెషల్ డైలీస్ స్పెషల్ వండుతరు మార్నింగ్ త్రీ టూ థర్టీకి అప్పుడే వండుతారు
ఆ
ఇంగా అక్కడికి ఏళ్ళైన తింటారు జెంట్స్ లేడీస్ అయితే ఇంట్లోనే
కానీ మీరు తినకుడదు వాళ్ళు తినొచ్చు చ అప్పుడు మధ్యాహ్నం టైము లో
ఆహా ఎవ్వరు తినొద్దు
అది నైట్ ఆ నైట్ తింటారా
ఆ నైట్ అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఏం తినొద్దు
ఉమ్
మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైట్ సిక్స్ థర్టీ వరకు తినొద్దు వాటర్ అయినా ఎవ్ ఎవ్వరు తినొద్దు ప్చ్ అంటే రోజా ఉన్న వాళ్ళు తినొద్దు ఇక కొంతమంది హెల్త్ బాగాలేక ఉండ రు
అవును
ఉం కొంతం ముసలి వాళ్ళు కొంచెం లేవలేని వాళ్ళు లేకపోతే చిన్న పిల్లలు వాళ్ళయితే ఉండరు వాళ్ళు తినొచ్చు కాని రోజా ఉన్న వాళ్ళు అయి తే తినద్దు ఈ థర్టీ డేస్ ఇట్లా ఉండిన తర్వాత థర్టీ వంత్ డే హ అంటే ఫెస్టివల్ ఆ రోజు ఇగ ఆ నేనైతే ఉంటున్నా
ఉ
నేనైతే ఉంటున్నా
పొద్దున్న పొద్దున ఐతె ఇగ ఫైవ్ ఫైవ్ టెన్ కానించి ఎటైనా తిరగొచ్చు
ఆ బయటగా తిరగొచ్చు ఆ వాటర్ అయినా ఫుడ్ అయినా అస్సలు తీసుకోద్దు
ఆ తిరగోచ్చు అటు పోవచ్చు ఇటు పోవచ్చు అన్నీ ఉంటాయి
కొచ్చు ఆ జాబ్స్ కి అయినా వెళ్ళచ్చు చ్చు స్కూల్స్ కి కాలేజెస్ కి ఎక్కడికైనా ఎళ్ళొచ్చు కాకపోతే వాటర్ అసలు తాగద్దు ఏం చెద్దు ఆ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి పాటించాల్సినవి రోజా ఉన్నప్పుడు
ఫెస్టివల్ ఈ ఓన్లీ సంవత్సరంలో ఈ థర్టీకే థర్టీ డేస్ ఎ
ఆవును లిపియా ఈ థర్టీ డేస్ ఎ ఆహా ఉండరు
ఈ ఇప్పుడు రంజాన్ కె ఉంటారు
రంజాన్ కె ఉంటారు మళ్ళీ ఎప్పుడంటే మొహరం ఉంటాది గదా. ! మొహరంకి త్రీ ఉంటారు.
గిడేసా. !
ఆ అప్పుడు త్రీ డేస్ ఉంటారు కానీ.. అప్ అప్పుడంతా ఎక్కువ మంది ఉండరు కాక్పోతే ఇప్పుడైతే ఇగ చాలా. చాలా మంది ఒక టెన్ మెంబర్స్లో, నైన్ మెంబర్సైనా ఉంటారు.
ఆ అందరూ.
అందరుంటారు మాక్సిమం.
ఊ అప్పుడు. చాలా మంది తినుంటారు.
ఇక అట్లా రోజా ఉంటే హెల్త్ కూడా మంచిది ఆ ఏమంటారు మనం ప్రేర్స్ చేస్తా టాం గదా. !
ఆడొల్లే.
గన్నీ తెలుస్తాయి. ఇగా అప్పుడు ఏమంటరు ప్చ్ అంటే ఇప్పుడు రో. రోజన్నప్పుడు ఖురాన్ చదువుకోవచ్చు, నమాజులు ఇక ఇవే ఉంటాయి. ఎక్కువ. తర్టీ డేస్.
మీరు చదివినయె మళ్ళీ మళ్ళీ మళ్లీ చదువుతారా. !?
ఆ చదువొ చదవొచ్చు అంటే చా చదుతాం.
ఆ ఇప్పుడొక బుక్ లాగుంటదిగా మీగూడా.? ! ఆ ఓకే అదయిపోయితది అదయిపోయిందనుకో అప్.
అది కాహాహా అంటే అందులో. చాలా ఉంటాయి కదా అదంతా పెద్ద బుక్ ఉంటాది ఆ థర్టీ డేస్ కి. ఓ అంటే థర్టి పారాస్ ఉంటాయి.
న్హా.
థర్టీ పారాస్ ఇగా డా అంటే డైలీ వన్ పారా అట్లా చదుకోచ్చు.
అంటే ఏదైనా మనిష్టమా లేకపోతే అక్కడ వెరే.? !
మన ఇష్టం, మన ఇష్టం మనం ఎన్ని పేపర్సైనా చదుకోచ్చు.
ఆ బుక్ లో ఎన్నుంటే అన్ని మనకి ఇచ్చిననా నంటే నచ్చిన టాపిక్స్ ఉంటాయెమనా.? !
ఆహా అ ఆ నచ్చిన టాపిక్స్ అని. అట్లా ఏమి ఉండవు కానీ ఇగ లైన్గా జదువుకోవాలి.
ఏవ్రు గురించి అందులో బెట్టింది, చేసింది అవి ఉంటాయి గదా వా.
అరబిక్ లో ఉంటది.
హాలో. దేన్మీద బొవాలె.
అవాన్న్ చదుతే. సరే. !
పాట్